హలో అండి
హలో
హలో
ఆ వినిపిస్
ఆ వినిపిస్తుందండి బాఉన్నారా
మ్ బాగున్నామండి మీరెలా ఉన్నారు
హ్మ్ బాఉన్నామండి
ఏం జేస్తున్నారు ఏం
ఎ లేదండి ఇప్పుడే అండి వర్క్ కంప్లీట్ అయింది మీరేం చేస్తున్నారు
నేను అంతే అండి ఇప్పుడే కొంచం ఫ్రీ అయ్యాను
ఉం
మ్ మాట్లాడదామని కాల్ చేశా
మ్ అవునండి ఇప్పుడు అంటే వీలు చూసుకొని మరి కాల్స్ చేస్తన్నారు కానీ అప్పట్లో అలా కాదు కదండి
అవునండి సమ్మర్ హాలిడేస్
అందరూ కలిసి గేమ్స్ ఆడ్డం అలా ఉంటది కదండి
ఇంటి దగ్గర చాలా మంది పిల్లలు ఉంటాన్రండి అప్పుడు
ఇప్పుడు చూడండి అందరు ఇళ్లలోనే
మ్ ఆ ఈ మొబైల్ ఫోన్స్ ఒచ్చా కసలు బయట తిరగడమే మానేశారండి
అవునండి
వెళ్తే స్కూల్ అవునండి వెళ్తే స్కూల్ కి వెళ్తారు లేకపోతే ట్యూషన్ లేకపోతె ఇంక ఇంట్లో మొబైల్ టీవీ
అవునండి అప్పుడు కాలమే బెటర్ కద డి హాలిడేస్ అంటేనే ఫ్రెండ్స్ తో టైమ్ స్పెండ్ చేయాలని చెప్పేసి హాస్టల్స్ లో ఉన్న పిల్లలు కూడా ఏదో తెలియని హ్యాపీనెస్ తో ఒస్
అవునండి స్కూల్ అయిపోతేనే నెక్స్ టుడే నె హోమ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని
అవునండి సమ్మర్ హాలిడేస్ అంటే హోంవర్కే ఇచ్చింటారండి ప్రతి సబ్జెక్ట్ కి దీంతో హోం వర్క్ ఇసరు హోం వర్క్స్ ఇచ్చినార అనే అనే బాధ ఉండదండి అసలు మర్చిపోయింటారు
కొంత మంది అయితే హాలిడేస్ వస్తేనే స్టార్టింగ్ లోనే కంప్లీట్ చేసేసుకుంటారు వర్క్ ని లేకపోతే తింగ లాస్ట్ మొత్తం ఎంజాయ్ చేసి మొత్తం ట్రిప్స్ కన్ని పోయి వచ్చి లాస్ట్ ఒక డే ముందు అన్ని కూర్చుంటారండి రాసేకి
హర్ కొంతమంది అసలు ఏం రాయకో
అవునండి నెక్స్ట్ డే ఇంక స్కూల్ కి వెళ్తేనే తిట్లు ఫుల్గా
ఏం చేసినం హాలిడేస్ లో అంటే జ్వరం వ చ్చింది హాస్పిటల్ పోనాము అమ్మమలూరి బోయినాము బుక్ బుక్కులు తీసుకోని పోలేదు ఇవే సాకులు చెప్తారండి
అప్పుడు అన్నీ అవే అండి మనకి
ఉమ్ ఇంకా ఏమన్నా ఉంటే కిన ఉమ్ అప్ ఒకవేళ రాసేవాళ్ళయితే ఫ్రెండ్స్ ఇంటికి ఆడుకో ఆడుకోవడానికి వెళ్ళాలి అనుకుంటే ఆ మా ఫ్రెండ్ వాళ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్లి హోంవర్క్సు జెస్ చేసుకుంటా అని చెప్పి వెళ్ళలి వాళ్ళ ఇంటి దగ్గర హోంవర్క్ చేసుకున్ననంత సేపు చేసుకుని ఫ్రెండ్స్ తో ఆడు కునే వాళ్ళు కానీ ఇప్పుడు అలా కదండి వాట్సాప్ మేము అలా చేస్తా అండి బండి
ఉమ్
ఇప్పుడు వాట్సాప్ అంటారండి
అవునండి ఏమున్నా వాట్సాప్ లో చాటింగ్ వాట్సాప్ లో కాల్స్
వాట్సాప్ లోనే హోంవర్క్స్ సెండ్ చేసుకోవడం క్లాస్ వర్క్స్ ఎక్స్టెండ్ చేసుకోవడం
అప్పుడైతే మన ఇంటికి ఎలా రావాల అనేది కూడా మనం పేపర్ లో స్కెచ్ వేసి మరి ఇస్తాం
ఆహా అవునండి అవునండి ఇప్పుడు నవ్వు నవ్వు నవ్వు వస్తుందని తలుచుకుంటే అంతే కదా అంటే ఇల్లు తెలీదు కానీ అదొక రూట్ మ్యాప్ మనకి గూగుల్ మ్యాప్స్ అంటే అప్పట్లో అది అనమాట
ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది
ఎట్లా రైట్ సైడ్ తిరగల్లా ఇడు ఒక అంగడి ఉంటది ఈ గ్రీన్ కలర్ ఇల్లు ఉంటది మూడు ఇండ్లు ఉంటాయి కలిసి
హ్మ్మ్ హ అప్పుడ మ్యాప్స్ అని ఇవే లేండి లొకేషన్లన్నా మ్యాప్స్ అన్నా
ఆ చక్కగా పోయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సందులు దాటి నంక మూడో సందిలో రెండో ఇల్లు హే భలే ఉంటానండి అప్పుడు గూగుల్ మ్యాప్స్ అంటే మనకు అది
హ్మ్మ్ ఒకప్పుడు మన ఎంజాయిమెంట్ యే వేర్లేండి
అవునండి ఇంకా గ సమాష అంటేనే ఏమంట అంటారు నాలుగు పేట్ల ఆట అని చెప్పి ఉప్పుట అని చెప్పి
అవునండి మీరు ఎప్పుడైనా కట్టిపుల్లట ఆడి నార అండి
అవునండి ఇసుకలో కూర్చుని కట్టి పుల్ల దాచిపెట్టి అది ఇంకా భలే ఫేమస్
అవునండి స్కూల్ డేస్ లో మొత్తం అదే మా స్కూల్ లో ఐసు పెద్దగా ఉంటాండ గ్రౌండ్ అక్కడ మొత్ మత్తం అలా చేసేది కట్టిపుల్ల పెట్టేది ఫ్రెండ్స్ ని ఎతకమనేది
అవునండి బాగుంటుందండి కాదండి ఇది గుర్ ఒత్తుకుందా మనకి అదేదో వరల్డ్ కప్ అన్నట్టు అంటే ఓడిపోయినామంటే అదొ ఒక ఫీలింగ్ గెలిచినా మంటే వరల్డ్ కప్ గెలిచినంత ఫీలింగ్
ఇంకా అది ఓడిపోతే ఇంకా మన ఫ్రెండ్స్ తొ గుడ మాట్లాడకుండా ఒక సైడ్క వచ్చి కూర్చునేది
ఈస్ పరంగా గొడవలు పడుతానే ఉంటరండి
అవునండి ఏర్చుకుంట కూర్చుంటే మరి మన ఫ్రెండ్స్ వచ్చి ఓదార్చి
అవునండి మాట్లాడకపోతే గినా
ఆ సర్లేవే మేమే ఓడిపోతామని జెప్పి పిలుచుకొని వెళ్ళి మళ్ళా ఆడేది
అవునండి
షేరింగ్ కూడా అన్ అంతే కదండి ఏదనా ఫుడ్ తీసుకున్నక నీకు కొంచెం నాకు కొంచెం దాన్ని ఆఫ్ చేసేది
ఆ మరి హాఫ్ లో కొంచెం హ్మ్
కొరికి ఇట్లా ఇట్లా మనం ఏమంటరు డ్రెస్ తో కొరికేసి దాని సగమా
ఆ అంటే అప్పుడు అలా తే అండి కొంచం ఎక్కువ వచ్చినా గుడ మన ఫ్రెండ్స్ ఊరుకునే వాళ్ళు
ఆహా అవున
హ్మ్ హ్మ్ స్కేల్ పెట్టి మరి లైన్ లేసి చి మరీ కట్ చేసుకున్న రోజులు గుడ ఉ
అవునండి మెజర్మెంట్స్ చేసుకొని కట్ పున్ తిన్నప్పుడు ఆ ఇక్కడే హోం వర్క్స్ ఇస్తే మాత్రం ఇం క్లాస్ వర్క్ నాదింగ రొంతుంది రాసి చ్చేది నువ్వు రసిస్తావా లేదా నీకు ఇది తీసి ఇస్తాను లేటు క్లాస్ వర్క్స్ ఎ ఎక్చేంజ్ జెసుకోవడం ఆ క్లాసెస్ లో వినేటప్పుడు గుర్తుందండి ఒకరి పే ఒకరు పేపర్స్ లో అంటే ఒక బుక్స్ లో ఒక రు
అవునండి అంటే మేడం వాళ్ళు మాట్లాడొద్దు అంటే మనం ఇట్ల బుక్స్ లోనే రాసి
పేపర్స్ లో రాసుకుని పేపర్ స్టార్టింగ్ అప్పుడు ఫోన్ స్టార్టింగ్ కాదు పేపర్స్
అయినా ఇప్పుడు ఫోన్స్ చాటింగ్ కంటే అదే బెటర్ లేండి చాలా బాగుండే
కునేవాళ్ళం
హ్మ్మ్ అది గుడ ఏమన్నా కామెడీగా రాసుకొని మనం నవ్వితే మనం మేడమ్ వచ్చి మరీ చెక్ జె దేమో అని జెప్పి దాన్ని కింద చెప్పులో ఇరికిచుకునేది
హ అవునండి ఈ ఒకరు ఇరుక్కున్నారంటే మనతో పాటు మన ఫ్రెండ్ గుడా ఇరు కోవాలన్మాట మేడం దగ్గర అవునండి ఒకరు బయడికి వచ్చేసినారండి బయటకి పంపిస్తున్నారంటే క్లాస్ లో ఉంచి నెక్స్ట్ ఇంకొకరు కూడా వాళ్ళతో పాటు వెనకలు రావాల్సిండేది
పోయి ఇంక బయటికి దౌడండి
హ్మ్ వేరే క్లాసెస్ దగ్గర పోయి తిరగడం వాష్రూమ్ అని చెప్పేసి క కాలేజ్ మొత్తం తిరిగిేసి రావడం
హ్మ్ వాష్రూమ్ అని జెప్తే అది ఒక ఫైవ్ మినిట్స్ గాదండి ఒక థర్టీ మినిట్స్ అయినా మనం బయట బయట నే తిరుగుతనే ఉ
నచ్చని క్లాస్ అయితే గిన దాన్ని వినం అర్థం చేసుకోము కానీ విన్నట్టు యాక్టింగ్ జెయడం ఆ ఓకే తెల్చాన్నటు
అది విని మన మేడం వాళ్ళు, నిజంగానే వీళ్ళు వింటన్నారేమో ఇంకా బాజేప్ తావున్ ఇగా ఎక్కవ సేబ్ జేప్
అవునండి. వాళ్ళకి తెలిదు కదా మనం తలకలు ఇట్లు ఇలా ఊప్పుతున్నామంటే మనకు అర్ధమైంది అనుకుంటున్నారు.
అర్థం చేసుకుంటున్నామేమో అని, వాళ్ళు ఇంకా ఎక్కువ చెప్పడానికి ట్రై చేస్తారు.
ఆ మన ఫ్రెండ్స్ మొకాలు ఒకరొకరు చూసుకోన్ నవ్ కోడం మధ్యలో ఎందుకు నవ్వుతున్నారని జేప్పి లేపడం. అందరి ముందరున్ పరువు పోయినా కూడా అట్లే నవ్వుతా ఉండడం.
ఆ ఆ మీది కో ఎడ్యుకేషనా అండి.
ఆ స్కూల్ డేస్ అంతే అండి.
హు నాది కూడా సేమ్ అండి.
హు స్కూల్ డేస్ చాలా బెస్ట్ మెమరు మెమరీస్ డేస్ అండి. నాక్
హ్మ్మ్ చాలా మెమోరీస్ అండి. ఆడుకోవడ కానీ
గేమ్స్ పీర్ పిటి మేడం పీరియడ్ వచ్చిందంటే ఇంగో మేడమో ఆమె ఏనుకలే తిరగడమ్
అది పెద్ద ఎంజాయ్మెంట్ అండి.
ఆహ్ అంటే మనం స్కూల్లో ఒక లీడర్ లాగా ఉన్నామంటే పిల్లలు కానీ సీనియర్స్ హు కానీ లైన్ లో నిలబడండి. అంటే మనం ఏదో పెద్ద మనకేదో ఒకటి వచ్చినటు
సీనియర్స్ అన్నట్టు, మనకే అన్ని వచ్చినాయ్ అన్నట్టు.
మాట వినలేదంటే మేడం దగ్గర ఇరికిచ్చడం.
హుహు్ అలా మనకి చానానే రెస్పాన్సిబిలిటీస్ ఉండేదండి. ఆ రోజుల్లో
అవునండి. మన మార్క్స్ మనమే వేసుకోడం.
అవునండి. ఇప్పుడేదో ఒక సియర్ని పెడతారు, వాళ్ళేమో ఏం చెప్పరు మనకి వాళ్ళు, మేడం వాళ్ళు, ఒకటే కాన్వర్జేషన్ లో ఉంటారు.
అవునండి. మనకి ఇంకా మనకి వాళ్ళకి కన్వర్జేషన్ ఉండదండి.
హుహుహ్ అప్పట్లో అయితే మనమే అందరినీ పిలుచుకొని పోయి, నీకెన్ని మార్క్స్ కావాల నీకెన్ని మార్క్స్ ఏయాలన్ జేప్ ఇపియి
అడగడం మనమే బుక్స్ కరెక్షన్ జేయడం. మన మరి హోంవర్క్ ఇస్తే, హోంవర్క్ క్స్ రాకపోయి వాళ్ళు వచ్చి చెక్ చేస్తారేమని చెప్పి క్లాస్ లోనే సగం అంటే బిరి బిరి బిరి బిరి రాస్ తెడం ఆడు గోకు పడేసడం, అంటే అందరి ముందరు పైన పెట్టుకోకుండా, కీ అందరు బుక్కులు కింద పెట్టడం.
కానీ ఒక్కొక్కసారి లక్కు బాలేకపోతే మేడం వాళ్ళిట్ ఇట్లా రివర్స్ జేసి మరి కింద నుంచే కరెక్షన్ జేస్తరు.
ఎగ్జామ్స్ అంటేనే పీకాపీ రెట్ చేతుల మీద
ఆ ఆహ్ గప్పత్ అట్లా అంతా అంతే లేండి
ఆ ఓనిల్ మీద కూడా రాసుకుంటాండ్ ఇంక్
అవునండి. ఇట టాప్ కింద స్లిపు పెట్టి ఆ స్లిప్ ప్పు బెట్టి స్లిప్ కి, డ్రెస్ కి పిన్ను కొట్టేది.
ఆ ఆ ఈ పిన్ను కొట్టడం అంటే ఇంకోటి గుర్తొస్తుదండి. చున్నీలకి పిన్స్ కొట్టుకుంటాట్నరు. కదండి అప్పట్లో తెలియకోక్కకుండా ఒకరిచున్నీలు ఒకరు మూరేయడం.
అప్పుడు మనకి కొంచెం మెచ్యూరిటీ లేదు గాబట్టి
తిన్న పేపర్స్ ని డస్ట్ బిన్ లో వేయకోకుండా ఫ్రెండ్స్ బ్యాగు్ లో వాళ్ళకి తెలియకోకుండా
హ వాళ్ళు మరి పేపర్స్ తీసుకొని ఎవరి ఇది పెట్టింది అని అడగడం
మరి గొడవలు పడడం
అప్పట్లో చాలా బాగుండేటువన్నీ ఇలాంటివన్నీ
అప్పుడు ఇప్పటికి అప్పటికి కంపేర్ చేసుకుంటే పాత పాత రోజులే చాలా హ్యాపీనెస్ ని ఇస్త యండి ఎందుకంటే మనుషులని దగ్గర చేసే రోజులు అవి మనుషుల్ని దూరం చేసే రోజులు ఇవి
ఆ కరెక్టే అండి
ఉమ్ ఇంకేంటండి
ఉ మ్ కొంచెం వర్క్ ఉందండి మరీ కాల్ చేయనా
ఓకే అండి థ్యాంక్ యూ థాంక్యూ అండి ఇంతసేపు నాతో టైం స్పెండ్ చేసినందుకు నా మెమరీస్ అని గుర్తు చేసినందుకు
మీ కూడా థ్యాంక్యూ అండి
ఓకే అండి
ఓకే బాయ్ అండి